హాయ్ అండి చెప్పండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఉం బాగున్నా
ఏం చేస్తున్నారండి భోజనమైంద
ఆహా ఇంకా కాలేదు చేయాలి ఇకా
అవునాండి
తిన్నారా మీరు
లేదండి ఇంకా దింలేదండి
ఉమ్
చెప్పండి
ఇంకా చెప్పాలి మీరే ఇగ టీచింగ్ కంప్లీట్ అయిపోయిందా
లేదండి ఇంకా అయి
నెక్స్ట్ ఇప్పుడే మళ్ళీ ఏం చేద్దామ నుకుంటున్నారు జాబ్కి ట్రై చేస్తారా లేక
లేదండి నేను ఇంకా స్టూడెంట్నే అండి ఫైనల్ ఇయర్ ఇప్పుడు
ఫైన్లీయారు
బి ఫామసీ అండి
ఆ
మీరేం చేస్తారండి థాంక్ యూ అని అంటరా
ఆ నాదీ నేను లాస్ట్ ఇయర్ టీచింగ్ చేసా ఒక వన్ ఇయర్ గాని ఇప్పుడిచింగ్ కెళ్ళామంటే మా బాబు బాగా చ్చిన్నోడు అనేసి వెళ్ళట్లేదు వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్ నుండి టీచింగ్ చేయ్యాలి పీజీ కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు
ఇంకా ఎందుకు తిన్లేదండి మరి
ఆ ఇంకా తే రైస్ పెట్టినా ఇప్పుడే తినాలి
అవునండి లేదండి ఇంకా టైం పడుతది ఎయిట్ థర్టీ అట్ల చె చెప్పడిండి ఎ టాపిక్ గురించి మాట్లాడుకుందామా
చెప్పండి మీరే ఏ జాబ్కిి ట్రై చేద్దాం అనుకుంటున్నారు దేని కోసం ప్రిపేర్ అవుతున్నారు
మే నాది మెడిసిన్ కి సంబంధిం అదే ఔషధాలు వాటి గురించి అండి ఆ చదువు అయిపోయినంక దాని పై పైగా చదువుకోవాలి ఆ తర్వాత జాబ్స్ ఉంటాయండి
అది ఇప్పుడు ఈ జనరేషన్ లో మాత్రం ఖచ్చితంగా గర్ల్స్ కి జాబ్ ఉంటేనే విలువ
అవునండి గర్ల్స్ ని జాబ్ ఉంటేనే వాల్యూ ఇస్తారు ఎవరైనా గౌరవం ఇస్తారు ఆట్లనే మంచిగా చూస్తారండి జాబ్ ఖచ్చితంగా ఉండాలి ఉద్యోగం చేస్త తెనే మంచిది అమ్మాయిలకి ఈ కాలం ఆడపు పిల్లలకి
అదే అది ఎప్పటికైనా కూడా కఖచ్చితంగా చేయాల్సిందే
అవునండి మనకు అంటూ మనకు ఒక గుర్తింపు గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా చేయాలి కదా
అటు ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఇటు ఇప్పుడు ప్ర సెంట్ నేను స్టిచింగ్ చేస్తున్నా ఆల్ ఓవర్ నేను అన్ని చేస్తా వేరే వాళ్ళ మీద ఆధారపడే అస్సలు ఉండను
అవునండి ప్రతి ఒక్క సారు అట్లానే ఉండాలి మీకు తెలిసిన వారికి కూడా
ఆ అదే ఆ చెప్తున్నాం ఎందుకంటే వేరే వాళ్ళ పైన ఆధారప పడి ఉండడం మనతో కాదు
అవునండి ఉండకూడదైనా బెటర్ మనకు మనం సొంత కాళ్ళ మీద మనపై మనం నిలబడి ఏదైనా సొంతగా పనులు చేసుకోవాలి అవునండి
హమ్ ఇప్పుడు అబ్బాయిలు ళు వాళ్ళతో పాటు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత వాల్యూ ఉందో మనకంత వాల్యూ ఉండాలి అంటే వాళ్ళతో సరిపోయి మనం కూడా జాబ్ చేయాలి కదా
అవునండి చేస్తేనే మనకు రెస్పెక్ట్ ఇస్తారు కదండి
హమ్
ఆ అవునండి ఉన్న పరిస్థితులు టే లేదండి టెక్నాలజీనే ఎక్కువ అయిపోతుంది సాఫ్ట్వేర్ కంప్యూటర్లు ఏ ఐ మొత్తం అదే అవుతుందండి చేతి పనులు మొత్తం తక్కువైపోయి అన్ని మిషిన్స్ వచ్చినాయి కదండి
అన్ని మిషన్స్ ఏ వచ్చేసినాయి బట్ చేతితో చేసింది కూడా బానే ఉంటాది కాని అప్పటి కాలంలో ఏ సి లేవు ఇప్పుడు కాలంలో మాత్రం ఎవ్వరు చేయ
అవున అప్పటి కాలంలో ఉన్న పనులు అప్పటిలాగా లేదండి కల్
లేదు మళ్ళీ ఐటెమ్స్ కూడా ఏదైనా ఫుడ్ తినాలి అన్న భయమే ఉంది బయట నుండి తెప్పించుకొని ఏదైనా ఫుడ్ తిందాము అంటే లో మొత్తం అది ఎట్లా ఉ
అవునండి ఫస్ట్ అంటే చె ట్ల నుండి సహజంగా పండించుకొని తింటుండే ఇప్పుడు అన్ని కెమికల్స్ పోని అలా చేయడమే అవుతుంది కదండి మస్
అదే అదే అన్ని కెమికల్స్ యూజ చేయడం వల్ల ఇంకా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి లేని లేని లేనివి అన్నీ వ
కొత్త కొత్త అనారోగ్య గాలండి కొన్ని వాటికి ట్రీట్మెంట్ కూడా లేకుండా అయిపోయింది
వ చిింది అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటేనే మనం కొంచెం ఒక వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ టాబ్లెట్స్ తో మొత్తం చేసుకోవచ్చు గానీ హమ్ ఇక సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ లో ఉంది అంటే రాదు ఇగ దానికి మందే లేదు.
అదే మనం ఫస్ట్ బాగుండే అండి పూర్వకాలమే చాలా బాగుండే ఇప్పటికంటే అప్పటి సాంప్రదాయలు అప కట్టుబాట్లు అన్ని అప్పడే బాగుండేయండి ఇప్పటికంటే నాకైతే అదే నచ్చుతదండి మన
ఉమ్ అదే అదే ఇప్పుడు అం అంటే అన్ని మిషన్స్ ఏమైనా కావాలి అంటే మిషన్ తో ఇంత ముందు ఎట్లా అంటే ఒక
బట్టలకి అదే అండి బట్టలకి కూడా చేనేత ప సము ఉండే మేము చిన్నప్పుడు మా ఆరవ తరగతిలో మా అపరిష్ ఈమె కి కూడా తీసుకపోయి తలు ఉన్ని ఎట్ల తయారవుతుంది అదంతా చూపెట్టారండి.
ఉమ్
చాల బాగ అనిపిచ్చింది. ఇప్పుడు అవి ఏం లేవు అండి
ఇప్పుడు అవన్నీ ఏం లేవు అన్ని మిషన్స్ వచ్చినయి ఇప్పుడు వంట చేయాలి అంటే కూడా మిషనె
అవునండి రోజువారి జీవితం చాలా అంటే చాలా మారిపోయింది.
ఉమ్. మైన్ ఫెస్టివల్ చేసుకుంటే కూడ ఇం ఇంత ముందు లాగ అందరు కూడా రావట్లేదు. ఇట్ల వచ్చి అట్ల వెళ్ళడమే. ఇంత ముందు ఉన్న బందువు లు కూడ
అన్నీ అన్ని ఎందుకండి ఉదాహరణకు పెళ్ళినే పదహారు రోజులు పద్దెమిది రోజులు అట్ల చేసేవారు ఇప్పుడు రెండు మూడు రోజులు లో అయిపోతాంది మొత్తం కార్యక్రమం అంతా మూడు రోజులల్లో అయిపోతుంది.
తింటున్నరు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ చూసుకుంటె కతం వెళ్లడం మై ఇంత ముందు మాత్రం పదహారు రోజుల పండగ అంటే ఒక సందడిలా ఉండిపోయేది ఇల్లు
అవునండి చుట్టాల్ రావడం చుట్టాలు ఇంట్లోనే ఉండడం చాల బాగ జరిగేది మెడి సెన్ కూడ అంతాచేంజ్ అయిపోయింది ఫస్ట్ చెట్ల నుండి వచ్చే మందుల్నే ఎక్కువ వాడేవారు జస్ట్ ఆకులు వేర్లు కాండంతో మందు ఇప్ ఇప్పుడన్ని ఇంగ్లీష్ మందులు వచ్చినయి ఇంటి వల్ల మనకి ఏమవుతుందో కూడా తెలుస్తలేదు చాల అంటే చాల మారిపోయింది సమాజం
మస్తు చాల అంటే చాల మారి అయిపోయింది మళ్ళ వీటి వల్ల ఈ జెనరేషన్ లో మనకున్న పిల్లలు కూడా మొత్తం దాని కె అలవాటు అయిపోయి ఇప్పుడు పల్లెటూళ్రుళకి తీసుకెళ్తే వాళ్ళు ఉండలేరు అక్కడ
అవునండి పంట పోలాలు చాల బాగుంటాయి అక్కడ స్వచ్ఛమైన గాలి నీరు పక్షులు ఇక్కడ ఇక్కడ బిల్డింగ్ ల్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు తప్ప ఏం కనిపించ సేవన్టు అందరికి చెప్పాలంటే మనకు ఆ వాతావరణం. బాగుంటుందండి.
ఆ వాతావరణమే కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలు మాత్రం ఉండలేరు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఏ.
అవునండి అలానే ఉంది ము.
హ్మ్! హు హూ! అప్పుడు ఒక చెట్టు కింద ఒక మంచం వేసుకొని ఉండే వాళ్ళు ఆ కాలంలో. ఇప్
ఆ వేసవికాలం మా ఇంట్లో కూడా వేసవికాలం అంతా అట్లనే జరిగింది. ఏదండి? ఇప్పుడు ముంజకాయలు ఫేమస్ ఈ అల్నేరెడి కాయలు తిన్నారండి?
హ్మ్! ఆ తిన్నాం.
ఆ అవును. మేము కూడా తిన్నాం మేడం చాలా అంటే చాలా వెరైటీస్ పండ్లు అన్నీ, మా నానమ్మ గారు తెచ్చేవారు. అన్నీ తినేవాళ్ళు. ఇప్! అప్పుడు అంత లేవు, అప్పుడు ఉన్నట్టు కూడా అవి కాయడం లేవు.
అవును కొనుక్కొని తీసుకుందాము అని అన్నా కూడా దానికి ఏం?
ఆరోగ్య అదే మే ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటు. అట్టలేవు అటు అవన్నీ మందులు తూనే పెరుగుతాన్నాయి. సహజంగా పెరిగేటివే ఆరోగ్యాన్ని. నీకు మంచి.
మనకు సహజంగా మనం పండించుకొని తిన్నేదే, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మందులతోని పెరిగిన దాని పెరిగింది మొత్తం.
ఇప్పుడు అన్నీ మందులు అన్నీ.
నేటి లో మొత్తం ప్లాస్టిక్ అంత నిండిపోయి కవర్స్ తోని భూమి కూడా మట్టి కూడా అంత స్వేచ్ఛ కలిగేదండి. ఇప్పుడు మనకు గాలి స్వచ్ఛంగా లేదు మట్టి కూడా మట్టి కూడా లేదు మనక ఏం లేదండి. ఇంకా అండి?
ఇంకా ఈ పండగలకి కూడా వచ్చే వాళ్ళు ఇన్ని పాతకాలంలో గాని ఇప్పుడు మాత్రం ఎవరి ఇంట్లో వాల్లే.
అదే అండి ఇక కొంతమంది పిల్లలు ఉద్యోగాలకు బయట దేశాలకు వెళ్ళిపోతే. కలిసి ఫ్యామిలీతోని కూడా సరిగ్గా పండగలే జరుపు.
ఆ అమ్మ నాన్న ఇద్దన్నే ఉంచి చ్చేసి వేరే వేరే దూర ప్రాంతాలకు వెళ్తున్నారు గాని ఇట్లా ఈ పంండగ ఉంది అంటే కతం వచ్చు ఒక టూ త్రీ అవర్స్ ఉండే స్ మల్ళ వెళ్ళిపోవడమే
అదే అండి శతమానం భవతి మూవీలా ఉన్నట్టు ఉండాలి ఫ్యామిలీలు కలవడం కుటుంబం కలిసి ఎక్కువ రోజులు పండుగ జరుపుంది పోవడం కలిసిమెెలిసి ఉండడం మళ్ళా నిద్ర రాకపోతే ఆడుకోవడం కలిసి అందరు ఒకట దగ్గర కూర్చు అని భోజనం చేయడం మంచి జ్ఞాపకాలండి ఇవన్నీ
అప్పుడు అప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కథ చెప్తుంటే వినేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ కథ లే మొత్తం టెలిఫోన్
టలిపోోన్ యూట్యూబ్ లోనే అన్ని కథలు వస్తయి
ఆ పిల్లలు ఆన్ చేస్తున్నారు యూట్యూబ్ క యూట్యూబ్ పెట్టుకోవడం చూడడం అంతే పిల్లలకి కూడా స్మార్ట్ ఫోన్ యూజింగ్ ఉంది
హ్మ్మ్ అదే అండి చాలా అంటే చాలా మారిపోయింది
ఉ
అన్నిీ మారిపోతున్నాయి టెక్నాలజీనే మారిపోయింది కదండి
ఆ అవును ఇప్పుడ ఏదైనా ఫుడ్డు ఇంత ఇంత ముందు అంటే అన్నం తినాలి అని అంటే ఏం కూర కనీసం పచ్చడి ఉన్న తినే వాళ్ళు కాని ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అది ఇది అనేసి అంత హెల్త్ ఇష్యూస్ హెల్త్ మొత్తం ఖరాబ్ చూసుకుంటున్నారు ఈ జనరేషన్లో ఉండ
అండి ఇప్పుడు ఏమున్నా ఆన్లైన్ ఆర్డర్ కదండి
ఆన్లైన్ ఆర్డర్ హ్మ్మ్ ఆన్ చేయడం ఆర్డర్ పెట్టుకోవడం తినడం
మీకు ఇంట్లో చేసింది ఇష్టమా అండి బయట ఫుడ్ద్ద ఇష్టంమకో
ఆ నేను ఏదైనా కూడా మా పిల్లలైనా కూడా నేను ఇంట్లోనే చేసి పెడతాను ఏదైనా
అవునాండి నా కూడా చేయండి అడి ఎప్పుడైనా వచ్చినప్పుడు
ఎందుకంటే ఇంట్లోన్న చేసుకుంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటది తిన్నా కూడా ఏం కాదు బయట వాళ్ళు ఎట్లా చేస్తారు ఎట్లా ఉంట
అవునండి ఇంట్లా ఇంట్లో చేసుకునే ఆహారమే మంచి ఆరోగ్యం ఇస్తుంది మనకు
ఆ ఉండాల మరి
ఓకే అండి బాయ్ అండి